హలో బాగున్నారా,
బాగున్నాం అమ్మ
ఆ ఆ బాగున్నాం అక్క ఏ
టీలు అయినాయ, ఈవినింగ్ టీలు
ఊ అయింది అక్క
ఉ
ఇంకా కసులు పట్టేస్తుందనా
ఆ ఓకే
హు
ఇలా ఉంది అక్కడ మీకు అట్మాస్ఫియర్ ఎలా ఉంది వాతావరణం ఎలా ఉంది.
ఆ ఇప్పుడు కొంచెం కూల్గానే ఉంది, అక్క మార్నింగ్ అంతా ఎండ ఎక్కువగా ఉన్నింది.
కూడా ఈరోజు చాలా ఎండ ఉంది. రోజు రోజుకి పెరుగుతుంది, ఎండ
ఆ పెరుగుతుంది అక్క ఇప్పుడన్నా కొంచెం బెటరు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అలాా చలి వేస్తుంది, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఏమో ఎండలు
ఎండలు ఇంకా బాగా, పెరిగితే బాగా ఎండనలు ముదురు, మాకు చలి ఏమి లేదా, యాక్చువల్గా అయితే అంతే మా ప్రాంతంలో అంత, చల్లగా ఉండదు ఎక్కువ వేడే హు అంటే గాలి ఇది కొంచెం ఏంటంటే వేడి లేకుండా ఉంటది, మార్నింగ్ టైమ్ లో కొంచెం బయటకి వెళ్ళి లేతే మేడమీదికి, వెళ్లి కొంచం సేపు అక్కడ వాకింగ్ అది చేస్తాను, అక్కడ బానే ఉంటది. కూల్ గా ఉంటది, వెదర్ కానీ చాలి వేస్తే అలా ఎం ఉండదు,
ఎర్లీ మా అంటే మార్నింగ్ చలి వేస్తుంది, అక్క నైట్ ఆ ట్వీల్వ్ దాటినప్పటి నుంచి, నుంచి ఇంకా చలేస్తుంది
ఆహా
ఆవు
అంటే ఇప్పుడు చలికి వేడికి మధ్యలో ఉందనమాట ఇప్పుడు అలాగా నెమ్మ నెమ్మదిగా మారుతుంది అది ఆ మీ ప్రాంతంలో చాలీ ఉండుంటంది ఒక్కొక్కో చోట ఒక్కోలా ఉంటుది కదా మారి చాల ఉండదు స కానీ ఈ సంవత్సరం మాత్రం చలి ఉంది ఇ చాలా ఎప్పుడు లేని చలి ఉంది అసలు మేము ఉలన్స్ అవన్నీ కూడా వేసుకోము అలాంటిది ఈ సంవత్సరంలో వేసుకోవాల్సి వచ్చింది బయటకి వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా కప్పుకోవాల్సి వచ్చింది అంత చలి ఉంది ఈ సంవత్సరం
అవును
ఇంకా వర్షాలు అయ మీకు బాగా ఉంటాయా వర్ష కాలంలో ఎలా ఉంటది మీకు వెదర్
వర్షాకాలం వర్షాలకు ఏం పడవు అక్క మా సైడు
ఆహా
ఆ ఇది కరువు ప్రాంతం అంటారు
అవునా ఓకే ఓకే ఓకే అంటే పంటలు అవి కూడా అంటే మరికి అంత ఆ సరిగ్గా ఉండవేమో కదా మీకు పంటలు పండుతాయా అక్కడ
ఆ పంటలు సరిగా పండవాక్క ఈట్ సైడ్
ఆ
ఇంకా బోరు బోరు నీళ్ళే అంటే కాలువలు లేదంటే డ్యామ్ డ్యామ్ నుండి వచ్చే వాటర్ ఇలా ఏం పారవు పంటలకి ఉ బోరు నీళ్ళతోనే
ఏ పంట పండించారా బోర్ నీళ్లు అంటే ఎంత అయినా వాస్ అది అద ఎక్కువ కాదు కష్టం కదా అది అదే ఏమి కాలువలు కాని నలు కాగాని అలాంటి ఉంటే వాంట్లో వాళ్ళు డ్యామ్ లో అవి వేసి దాంట్లో
ఉమ్ పంట దిగుబడి కూడా బాగా ఎక్కువ ఉంటుంది అలా ఉంటే
ఉమ్
ఉమ్
కానీ ఒక్కొక్క సారి ఒక్కోసారి ఏంటి ఈ మధ్య చాలా సంవత్సరాల నుంచి ఆ అతివృష్టి అనావృష్టి అంటారు అలా ఉంటుంది అయితే ఎ క్కువ వర్షాలు పడిపోతున్నాయి ఇప్ప వర్షాలు పడిపోయి చలో నా కొట్టుకుపోతుంది అది లేదంటే అసలు వర్ష షాలే సరిగ్గా పడక ఆ పంటలు అప్పుడు పంటలు కూడా సరిగ్గా పం పండట్లేదు ఆ అలాగే అంత అంతా బాగా పెరిగిపోయి రేట్లున్నని దీనివల్లనే పంట తగ్గిపోతుంటే అన్ని మిగతా ధాన్యం ఇది అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి మన తినేవన్నీ ఆ
ఉమ్ ఇప్పుడైతే అన్ని కాస్ట్ తగ్గినాయి వెజిటేబుల్స్ అలా
వెజిటేబుల్స్ ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి అంత ఎక్కువ రేట్లు లేవు ఇప్పుడు
అవును
టమాటాలు కూడా ఈ రోజు ట్వంటీ రూపీస్ కేజీ అంటే నాకే అనిపించింది ఇంత తగ్గింది ఏంటి అనిపించింది
అంటే కేజీ ట్వంటీ రూ పీస్ అక్క మీ సైడు
ఆ మా సైడ్ లో కేజీ ట్వంటీ రూపీస్ ఈ రోజు తెచ్చుకున్నాం అంటే బాగా అయితే వింటర్ లో బాగా తగ్గుతుంది కదా ఇప్పుడు వింటర్ తగ్గింది కదా అంటే మరి పంట ఉంది బాగాను
అవును
క్కువె అనిపించింది నాకు
ఇంకా తక్ మా సైడ్ ఇంకా తక్కువ కాస్ట్ వెజిటేబుల్స్ ఆ త్రీ కేజీస్ థర్టీ రూపీస్
ఉమ్ అంటే కేజీ టెన్ రుపీస్ ఏ కదా
ఆ కేజి టెన్ రుపీస్ పచ్చిమిర్చి అంతే పచ్చిమిర్చి కూడా కేజీ టెన్ రుపీస్ హమ్ బా చాలా తగ్గిపోయినాయి అక్క ధరలు హమ్ ఏ వెజిటబుల్స్ తీసుకున్నా కేజీ ట్వంటీ తి టెన్
బానే ఉందే ఆ బీన్స్ తెచ్చారు మాకు ఆ హాఫ్ కేజీ సెవెంటీ రుపీస్ పెట్ పెట్టి మా హస్బెండ్ అంటే వన్ ఫార్టీ కేజీ నాకైతే ఎక్కువ అనిపించింది చాలా బీన్స్ ఉంటాయి కదా ఫ్రెంచ్ బీన్స్ అంటారు అవి
ఆ నిమ్ మా సైడ తర్టీ రూపీస్ అక్క బీన్స్ కేజీ కేజీ తట్ తరుపీస్
అమ్మో చాలా తక్కువ అంటే ఒకటే మా ఇక్కడి పం ఇది పండది ఇది ఫ్రెంచ బీన్స్ మా ఇంట్లో ఇష్టం అందరిక ట్రై చేస్తాను సను కానీ ఎప్పుడెన్న వస్త ాయి వచ్చినప్పుడు ఇగో ఇలా ఉంటాయి ఇంత రేట్లు
అవును
ఎక్కువ కదా వన్ ఫార్టీ అంటే చాలా ఎక్కువ
ఉ చాలా కాష్టట్
హ ప పచ్చళ్ళు చేస్తారా మీరు అది టమాటా కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు అది నువ్ మేము
చే అవునక్క నీను కూడా చేసి పెట్టేస్తా
ఆ అదిే బా అది ఈజీగా ఉంటది అ అ అని రకాల టేస్ట్ గా కూడా బాగుంటది అన్నంలో తినొచ్చు ఆ ఇడ్లీ కూడా తినో చెప్పు
ఉ ఇడ్లీ, దోశ, చపాతి ఇవి దేంట్లోకైనే తినొచ్చు.
చేయడం కూడా ఈజీ ఇప్పుడు మన ఊరుగా పడతాం కదా అదైతే చాలా అమ్మక్కలు కోసి కలిపియేది అంత పెద్ద పని కదా ఇది అలా కాదు కదా డైరెక్ట్గా పెట్టేసి ఆ చేసి చేసేసుకోవచ్చు మసాలయన్నీ కలిపేసుకుని
అవును
ఇగ చేస్తా ఇంక ఏమేం పచ్చలు పడతారు ఇంకా
నేనైతే ఉసిరి కాయ, మామిడి కాయ పెట్టిసాకా టమాట
ఆ ఆ ఉసిరికాయ కూడా హ కూడా మంచి ఇది చాలా బాగుంటంది ఉసిరికాయ నాకు కూడా చాలా ఇష్టం.
అవునక్క నాకు కూడా ఇష్టం అనేసి అంటే తోటలో చెట్లు ఉన్నాయా ఆ అవి తెంపుకొని వచ్చేసి అవు చెట్లు ఉన్నాయి తెంపుకొని వచ్చేసి అన్ని ఇంకా పక్కింటి ఆంటి వాళ్ళతో అలా పెట్టిస్తాను ఊరగా అంటే నాకు ఈ కొలతలు తెలియదు ఎక్కువ ఉంటే ఈనా చిన్న కొంచెం అయితే ఈయినా ఆ తక్కువ క్వాంటిటీ అయితే చేసుకోగలను ఆ ఎక్కువ క్వాంటిటీ ఉన్నవయితేనా ఇంకా చేసే కి రాద మనకి కొల్దలు తప్పపోతే ఇంనా చెడిపోతుంది ఇనా ఊరి
ఆ అవునవును అవును బంత ఊరగాయ చేయొచ్చు ఉసిరికాయలు చాలా చేయచ్చు మీకు చెట్లు ఉన్నాయంటున్నారు కాబట్టి కాయలు తీసుకుని మీరు ఇంకా ను ఇది ఆ క్యాడిల్ చేస్తారు కదా మురబ్బా చేస్తారు తెలుసా మీకు ఓ ఆ అది ఉవుట్ ఏదో మామూలుగా ఉట్టినే తినొచ్చు లేదంటే బ్రెడ్ లో చపాతీల్లో కూడా తినొచ్చు అది స్వీట్ వేస్తాం కదా అది అనమాట షుగర్ పాకం వం ఆ అవునవును జామ్ లాగా ఉంటది అవును అలా కూడా వాడుకోవచ్చు ఉసిరు
ఇంకా వరుగుల్లా కూడా చేసుకుంటాం మ కా
అది ఆ కోసేసి ఎండ బెట్టుకు
ఎండబెట్టేసేవి ఆ ఎప్పుడన్నా చప్పరించొచ్చు ఇట్లా
ఉప్పులు ఏం ఏయ్యార అందులో
ఉప్పు జీలకర్ర ఇంకా కొంచెం మిరియాల పొడి అలా ఏసేసుకోని కారం పొడి కావాలనుకుంటే
ఆ ఆ
కార ఉప్పు ఒకటి చాలు అక్క బాగుంటు ఆ ముక్కలు అన్ని కట్ చేసుకొని ఆ వాటికీ అన్ని కలిపెసి సి ఇది అంతా మిశ్రమం అంతా అది నీరు ఊరుతుంది కదా ఉప్పు కలిపితే అసో ఆ వాటర్న్ ఆ వాటర్ అన్ని కొంచెం పక్కకు తీసి వేసుకొని ఎండబెట్టేసేది అన్ని
ఉహు ఉం అది కొంతమంది ఏంటంటే ఉసు తుర్గ ఈ పొడి కూడా చేసుకును పెడుతున్నారు ఈ మధ్య నేను చూశాను అది ఓ మా అంటే అంటే బాగా చిన్న ముక్కలు చేసి ఇప్పుడు ఈ ఎండలు మంచి ఎండలు కదా ఇప్పుడు ఎండబెట్టేసుకుంటే పౌడర్ అయిపోద్ది తర్వాత ఏ రకంగా వాడుకోవచ్చు చు సీజన్ కాన్ టైం లో ఉన్నది
అవును చేసుకోవచ్చు
ఉసిరికాయ్ కూరల్లో కూడా వేస్తారు మీరు పప్పులో వేస్తారా ఉసిరికాయ్
పప్పులా ఎప్పడు ట్రై చేయలేదు అక్క
నే బాగుంటుంది అది కూడాను అది యా హెందీ ఫా ఉడు కి అలా కూడా వేసుకోవచ్చు వేసరికి అదే ముక్కలు కోసేసి మనం పప్పులో మామిడికాయ ముక్కలు లేకపోతే టొమాటో వేసుకోని చేస్తాం కదా అలా చెయచ్చు చెనా గేన
హో స ఐతే అంటే ఇప్పుడు ఇంకా మామిడి కాయ ముక్కలు బదులు ఈ ఉసిరికాయ ముక్కలు కలేసం
వేసుకోవచ్చు ఆ వేసుకోవచ్చు ఏదనా సరే మనం ఏసు ఏదైనా పప్పు లో ఇంకోటి ఏదైనా కాలుగాలు వేసుకుంటాం కదా మానుగా పప్పు కతే బీరకాయ పప్పు అలా దానికి బదులు ఇది వేసుకుంటే ఇది ఇంకా పులుపు కూడా ఇంకేయ్యకర్లేదు ఇందులోను ఇంకా చూసుకుని ఎంత పడుతదో పులుపు చేసుకుని వే ముక్కలు వేసుకుని ఉడక పెట్టేసుకుంటే బాగుంటుంది అది పడను
ఆ నేనేప్పుడు ట్రై చేయలేదు అక్క ఈసారి చేయాలి
హెల్త్ కూడాని కదా ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఏంటంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయి పేరు ఈ ఎన్నయితే రకరకాల కొత్త కొత్త ఈ ఆ జబ్బులు వస్తున్నాయో దాని ప్రకారం హ్మ్మ్ జనం మనుషులు కూడా ఏంటంటే కొత్త రకాలుగా ట్రై చేస్తున్నారు. హెల్త్ ఎలాగా నే ఉండాలి అని
హ్మ్మ్ ప్రతి ఒక్కటి తినేస్తున్నారు ఇంకా ఇప్పుడు హ్మ్మ్ రైస్ తగ్గచ్చేసి ఇంకా మిగతావన్నీ తినాలని ఇంకా
హ్మ్మ్ అన్ని రకాలుగా తిన్నాం
హ్మ్మ్ నేనైతే చిత్రాన్నం చిత్రాన్నం చేసాను అంటే ఆ ఉసిరికాయది రైస్ చేస్
ఆహా ఓకే ఆహా అంటే అది ఉసిరికాయ కూరేస్తారా కూరేస్తారా లేకపోతే ఉడకబెట్ దరా
మామూలుగానే మిక్సీకి వేసేసుకుంటాక్క పచ్చిమిర్చి ఉసిరికాయి ఆ కోర్సుగా గ్రైండ్ చేసుకు తీసుకొని సాల్ట్ వేసుకొని ఇంకా మనం పులిహోరలోకి ఎలా అయితే చేసేసుకుంటాము ఆ సేమ్ అట్లే
పేసేసి కలిపేసి పోపేసుకోవచ్చు
ఆ పోపేసిసుకోవచ్చు ఏమంటే ఉసిరికాయ కొంచెం పచ్చి వాసన పోయే వరకు పచ్చిమిర్చి ఉసిరికాయ కొద్సేపు మగ్గి ఇచ్చేసేది
హ్మ్ హ్మ్! అది కొం ఆ ఆ ఆయిల్ వసరి కొంచెం ఫ్రై చేస్తా స్తారా ఎలా హ్మ్ అలాగ మావిడి కయతో చాస్తా మావిడి కయ పులిహో ర చేస్తాము సేమ్ అలాగే మామిడికాయ అలాగా గ్రైండ్ చేసేసి అలాగా కొంచం పచ్చివాసం పోయామర కొంచెం ఆయిల్ వస్ ఫ్రై చేసి కల్పుత రాయిస్ పేడ కలిపేసి పోపు వేసేస్తాం పోపులో శనపప్పు మినపప్పు ఇంమిర్చి ఆవాలు కేపో గు అసి కలుపుతాం లేరు అది కూడా బాగానే ఉంటది
ఆ బావుంటుందిదక్కా
ఇప్పుడు మా ఆడికాళ్ళు వచ్చేస్తున్నాయి కదా సీజ సీజన్ల్ మామిడికిలు వస్తున్నాయి ఆస అసనాయి ఇప్పుడు ఇంతకు మధ్య మధ్యలో వస్తున్నాయి కాని అవి ఆన్ సీజన్వి కదా అవి చిన్న చిన్న యి కాయలాస్తాయి
ఆ చిన్న వస్తాయి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయినా ఇకా వస్తున్నాయి మార్కెట్ లో కూడా ఇంగ మామిడికాయతే తనే ఇంకా ఇప్పుడు ఎక్కువ తినేది ఈ సీజన్ వస్తాయి కాబట్టి పప్పు చట్నీలు ఇంకా పులి హోర ఇల్ ఎ వైపోతుది
హ్మ్ సరే తినవ
ఆ సరే అక్క ఆ ఓకే అక్క